హలో
హలో
హలో గుడ్ ఆఫ్టనున్ అండి
హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ బావున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
హా నేన్ గూడా బావున్నాండి.
అవునా
ఏన్ జేస్సున్నారు.
ఏం లేదండి లంచ్ అయ్ లంచ్ అయిపోయింది కూసున్నమండి.
అవునా
ఉ
ఉ హు
ఇంకా మీరేం చేస్తున్నారు.
వాటర్ ఒస్సున్నయండి పంప్ ఒస్సుంది అయితే వాటర్ పడుతున్నాం
అవునా లేట్ అస్తుంది.
ఈయల బాగా లేట్ అయిందండి నిన్న గూడా రాలే అంటే కరెంట్ లేకుండా అంట అక్కడ ఆ ట్యాంక్ ఉండదా క లేట్ అయింది ఇంకా మాకూ ఇయల గూడా ఇయల ఒస్థాయో రావో అన్నాడు తర్వాత వాటర్ ఒసలే లేవంటే సరే అనేసి ఇగ ఎట్లనో ఒద్లిబెట్టాడు పంపు
అవునా మాకు ద మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ ఒచ్చింది. మా ఊర్లో ఇంకా అట్లనే అయిందండి ఒక టెన్ మినిట్స్ ఇట్లా ఇడ్సిండు కతం
ఆ అదే వాటర్ ఎక్కుతేలివండండి కరెంట్ లేకా అంటే ఇక్కడా నైట్ మొత్తం చాలా వర్షం పడ్డది.
అవును టూ త్రీ డేస్ అవుతుందండి మా సైడ్ ఇంకా ఫుల్ వర్షాల్ ఉన్నాయ్.
అయ్యో
ఉమ్
తే నిమ్మటే అడి చాలా మంచ్ పడ్డది హెవీ వర్షం అంటే ఎట్లా ఉంటా లేక్పోతే ట్రాన్స్ పరం ఏమమా అయి ఉంటది అందుకే కరెంట్ లేక వాళ్ళ వాటర్ ఒద్లతలెదంట అంటే ట్యాంక్ ఎక్కియాలంటే కరెంట్ కావాలే కదా
అవును
ఆ అట్లానే ఇగ కరెంట్ లేకుండే అందుకెరాలే అన్నాడు బోరున్న వాళ్ళు బావున్నవాళ్ళు అయితే పర్లేదండి ఉండగల్తరు మబ్బు రాకున్నా
ఆ మీకు బోర్ లేదా అండి.
మాకు లేదండి
ఆ
అంటే ఇంటి ముంగటా వాళ్ళూ ఇస్తారు అడిగుతే వాటరు కానీ ఇక మరీ డీస్ డీస్ రాకుండా ఉంటే మ తాగడాన్కి ఏమండ ఇయడానికి అంటే కష్టం గదా
ఆ కష్టమే అయితది
ఉమ్
ఉమ్
హామ్
పంప్ సరిగా పంప్ రావాలి సరిగా కరెంట్ ఉండాలి మెయిన్
అవును ఈ రెండే మనకు మెయిన్ ఇంకా
ఆ మెయిన్ అదే కదా
ఇక్కడది చిన్న గాలొచ్చిన తీస్తాడు ఎండగొట్టిన తీస్తాడు ప్రతిదానికి తీస్తాడు కరెంట్
ఆ మా సైడ్ ఇంకా అట్లానే కొంచెం ఇట్లా గాలి వచ్చిందంటే కతం కట్
మొన్న ఎండాకాలం అంటే బాగా ఎండలు పెరిగినాయి కదా అప్పుడు చూడాలి మాట మాట ఈ కరెంటు తీసేయడమే పొద్దున్న ఆరింటికి తీసి మళ్ళీ పదింంటికయ లేకపోతే మధ్యాహ్నం రెండింటికి వేయడం చచ్చిపోయినా మేమైతే ఇంకా నాది ఎలా అంటే వంట చేస్తా కదా గ్యాస్ దగ్గరుండి ఫ్యాన్ నార్మల్ గా కరెంట్ ఉంటేనే ఉడకబోస్తుంది కరెంట్ లేనందుకు మొత్తం మేము ఆ చెమటాలతో స్నానం చేయడమే నేను
అవును
ఇక అలా నండేది ఇక నేను చేసేది ఫస్ట్ ఎట్లయితే కష్టం పడుతుంద అనేసి ఫస్ట్ అన్న మోత్తం కుర వండేది తొందరగానే ఏండ రాకముందు స్నానం చేసుకునేది ఇంకా మనకి పో పొద్దున్న వరకు లేట్ అయింది కదండి పొద్దున్న టిఫిన్ చేసి మళ్లీ మధ్యాహ్నం అన్నం కూర వండి ఫ్రెష్ అప్ అవ్వాలంటే అదే లేట్ అది కదా నేను అంత ఫాస్ట్ గా చేసుకునేది టెన్ ఓ క్లాక్ అట్లా అన్నం వండుకొని లేవెన్ దాకా అన్నం కర్రీ అయిపోయేది
ఆ
ఉమ్ మాకు ఎట్లా అంటే వంటగదికి కిటికీ లేదండి
ఆ అబ్బ బాగా ఉడుక కోస్తదిక
ఆ అది ఎట్లా అంటే హాల్కుంది కిటికి ఆ హాల్లో ఇప్పుడు డోర్ అంత తెరిస్ చీ కిటికీకి పడదని జరిపి పెడితే అప్పుడు కొంచెం ఆ వేడి బయటికి వెళ్తాది
అవునా ఒక్కసై రైట్ సైడ్ ఉండాలి ఒక్క కిటికి ఆ
ఆ అదే ఇక్కడ లేదు
ఇక అదే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుది
ఆ ఒక రైట్ సైడ్ ఉంటే కొంచెం గాలి ఇంకా వస్తుది మంచిగా అనిపిస్తుంది వంట ఎంత చేసుకోవడానికి ఇం అదే బోర్ కాదన్నట్టు
ఆ ఇక మా అత్తమ్మ అంటది అప్పుడప్పుడు మరి ఉడక పోస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఉంది కదా అని ఫ్యాన్ వేసి వండేస్తే గ్యాస్ మొత్తం గాలిపోతది
ఆ
ఇక ఎందుకు లే అనేది ఒక గంట అయితడి కొంచెం కష్టపడదాం చెమటల్లో అనేసి చేసుకుంటా
ఆ
ఏంటిదంటే ఎండగాలికి వంట చేయాలంటే చిరాకుగా అనిపిస్తుంది చెమటలొస్తే
అవును కొంచెం కూల్ గా కిటికీ ఉంటేనే మంచి గాలి వేస్త తది మేలా మేలంగా
ఆ మంచిగా అనిపిస్తది ఆ
అవునండి
మీరు ఏదంట గ కరంట పోయి కళ్యాణ తీసార
అది గ్యాస్ పొయ్యి ఉన్నదండి మాకు ఉ ఇంకా అవునండి మాకు గ్యాస్ పోయెలోనే చేస్తాం వంట కానీ మా కిటికి ఉన్నది ఇవాళ మధ్యాహ్నం టమాటా కూర చేస్తున్నాం మేము పప్పు చేసినామండి అవును
ఏం పప్పించేశారండి
ఆ పెసరపప్పు చేసినామండి ఊ
అక్కడ మరి ఇయల వేదర ఎలా ఉందండి వర్షం ఉందా ఎండ కొడుతుందా
ఇప్పటి దాకా అయితే మాకు కూలీలుగానే ఉండే ఇప్పుడే ద ఎండ ఎళ్ళింది కొంచెం
ఆ ఆ
అవునండి
మేమిఈయాలాదె మాకు బట్టలు బాగుండేది ఉతికేసిన నేను నేను మొత్తం ఐదు రోజులు
అవును
మరి ఏసేం బిల్డింగ్ మీద వర్షం రాకుంటన్టే బాగుండే అనుకున్నాం కానీ కొంచెం మబ్బులుంది చల్లగా ఉంది కొంచెం ఎండగొడుతుంది
ఆ ఈలెగ్ త్రీ మంత్స్ వన్ మంత్ అయితే ఎలిపోయింద అన్కోండి త్రీ మంత్స్ ఇట్లనే ఉంటది వర్షం వచ్చిందంటే తీస్ చూడు మళ్ళా పెట్టుడు తీసుడు పెట్టుడు అట్లనే ఉంటాయి బట్టల మీద
తు మనరూమ్లలేసు కోచ్చు బట్టలు
ఆ మేమింకా ఒక్క రూమ్ లో అవి వర్స్ కట్టేసినాం
హామ్
ఫ్యాన్ కిందనే ఇప్పుడు ఉగుల్లాడతాయి బట్టలు హ్మ్ ఇగ త్రీ మంత్స్ ఉన్నాయిగ
ఏమైంది పడుకునప్పుడు వం అదే పడునెప్పడు తాడు కట్టేసి తాడు కటెస్తే మంచిగనే అరిపోతాయి ఇగ బట్టలన్నీ
ఆ
ఇంకా అండి మీరు స్టూడెంటా లేకపోతే హౌస్ వైఫ్ ప ఆ జాబర్
హౌస్ వైఫ్ ఏ అండి నేను ఇంకా
ఆహా అయితే మీరు మ్యారీడ్ ఆ
అవునండి మ్యారీడ్
అ
మీరెమ్చేస్తారండి
నేను హౌస్ వైఫ్‌లో స్టూడెంట్‌ని అండి
అవునా ఏం చదువుతున్నారు
హ
ఆ
నేను వచ్చేసి ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయ ర్ అండి
అవునా డిగ్రీ అయిపోయిందా అండి మీది అఓకే డిగ్రీ అయిపోయిందాండి మీది
ఆ డిగ్రీ అయిపోయింది అండి అయిపోయాక పీజీ ఎంట్రెన్స్ రాశాను అన్నమాట సీట్ వచ్చింది ఫ్రీ సీటు ఇక హైదరాబాద్ జాయినింగ్ అయితే ఎళ్ళిపోయాను
ఆహా చాలా బాగుంది ఫ్రీ సీట్ వచ్చిందంటే ఇది ఈ జనరేషన్ల గ్రేటే కొంతమందికే అస్తది‌ కదా ఉమ్
ఆ ఫ్రీ
ఇంకా
సీటు వచ్చిన ఏం లాభం ఉందండి సగానికి సగం ఫీజ్ కట్టిచుకుంటున్నారు
అవునా ఆ ఫ్రీ అంటే మొత్తం ఫ్రీ తీసుకోరు కావచ్చు
అ
అంటే మాకు స్కాలర్షిప్ వస్తలేవు కదా స్కాలర్షిప్ రాక పోవడం వల్లనే
ఆహా స్కాలర్షిప్ వస్తే ఆళ్ళే తీసుకుంటారా
ఉహు అ ఆ ఆ స్కాలర్షిప్ వస్తే మొత్తం ఫి రూపాయి స్కాలర్షిప్ రాకంటిది అంటే ఆ పైస కూడా వీళ్లు మమ్మల్నే అడుగుతున్నారు
ఆ
ఉమ్
ఇంకా ఇప్పుడు తిన్నార తిన్నారా అండి మీరు
లేదండి ఇప్పుడు తినాలి ఇగ నా పంపు బంద్ అయ్యాక మామయ్య వ స్తే నేను మా అత్తమ్మ మా ఆయన అందరూ కూర్చుని తింటాం
అవునా ఏం చేశారు ఇవ్వాళా
ఇయ్యాల రెండి బెండి ఫ్రై చేశాను
అవునా
ఉమ్మ్
మ్మ్ఉమ్మ్ మీరు తిం టారండి మొహరంలా నాన్ వెజ్
ఆ ఆ అంటే పెళ్లి లేదండి ఇగ పెళ్ళైయ్య పోం పెళ్ళి అయ్యాక అత్తయ్య వాళ్ళు ఇగ తినరు కదా ఇగ అదే
అవును ఆహా ఇగ ఇంట్ల అందడు తింటేనే తింటారు కదా
అవున్ ఊమ్
ఇంకా పప్పు చేయలేదండి అవునండి సరే అండి ధన్యవాదాలు బాయ్
ఓకే అండి బాయ్ అండి
సరే